హలో
హాల్లో
హలో సరిగ్గా మాట్లాడు ఏం చేత్తన్నావ్ ఏం చేస్తున్నావ్
తిన్నావా
లేదు
హుమ్ ఏం కూర ఇవాళ
భోజనం చేశారా
ఆ
ఏం భోజనం చేసి తరు
రాంగ్ ఏం కూరా మాది కాకరకాయ
ఆ బయట నుంచి తెచ్చారా ఇంట్లో చేసారా
బయట నుంచి తెచ్చాం
హ్మ్మ్
బయట నుంచి తెచ్చాం
ఇంట్లో ఎందుకు తెచ్చుకోలేదు
ఇంట్లో ఎందుకు చేయలేదా కూరగాయల్లేవు ఇంట్లో ఒంట్లో బాలేదు ఎవరు
ఎవరికి
నాకే
ఏమైంది బనే ఉన్నావుగా
ను చూసావా
హ్మ్మ్
నువ్వు చెస్ వాతావా నేను బాగున్నా నానీ ఉ అందుకని బయట తెచ్చుకున్నాం కర్రీ స్ అవి, మాకు బాగా దొరుకుతాయి. బయట కర్రీస్ ఊ
నన్ని పిల్లలు
మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఇవాళ మా అమ్మాయి ఫాస్టింగ్ గా ఉంది.
ఉ
ఉ మా అబ్బాయి ఉంటాను ఉంటాను, అని చెప్పి ఉండకుండా నిద్రపోయాడు.
ఉన్నకుండా
నిద్రపోయాడు,
ఉ మంచి అబ్బాయి
ఉ మా అమ్మాయి మాత్రం ఉంది.
ఉ
అది సంగతి
వాణ్ణి అరవద్దు అని చెప్పు,
మీ ఊర్లో ఎండ్లు ఎలా ఉన్నాయి.
ఉ ఉన్నాయి
ఇంకా మరి ఎప్పటి నుంచి కాలేజీలు, ఉ
వాడ్ చూడు ఎ
కాలేజ్ ఎప్పుడు నుంచి అంటున్న,
సప్పుడేక ఉండు,
హూ
హలో
కాలేజ్ ఎప్పటి నుంచి అంట
అదే జవా ఇంకో మూడు నెలలు ఈజీగా
ఊ ఇంకా మరి సంగతి,
లేవండి అందరూ వస్తున్నారా,
ఎ
మీ చుట్టాలు పండగకి వస్తున్నారా,
ఏమో తెలీదు,
అదేంటి
నాకు చెప్పలే ఇంకా పిలవలేదు పండగాకి, హు చెప్పాలి మా ఇంట్లో అడిగి, అప్పుడు మా ఇంట్లో అడిగి అప్పుడు చెప్పాలి.
ఉహ్ మంచిది మంచిది.
హ్
ఏంతిన్నారు పాచ తిన్న తర్వాత
ఏం తిన్నం పాయసం తిన్నాం. బొంబై రవ్వా పాయసం. పాయసం పాయసం బొంబాయి రవ్వా.
బొంబై రవ్వా
ఆ
బొంబై రవ్వా పాయసం ఎలా అయిద్ది రవ్వాయిద్ది కాని.
వండితే అయిద్ది పాయసం.
హుహ్ బొంబైయి రవ్వా పాయసం అని చెప్ ప్పాలి.
ఒకేనా చెప్పింది.
హ్ కాదు ఇంకా అవుతుందమ్మా అయిపోయిద్ది.
హ్
మెంటల్ స్ట్రెస్సు.
అబ్బా హ్ అది సంగతి. ఇంకేంటి మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయి.
హ్మ్
మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయంట.
బావున్నయి.
హ్ తియ్యగున్నాయా, వేడిగ ఉన్నాయా.
తీయగా ఉండి వేడిగా ఉన్నయి.
హుహ్ హ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవ్వరు రావట్లేదా.
ఆ
మీ ఫ్రెండ్స్ ఎవరు నీదగ్గరికి రా
రావట్లే అవసరం ఉంటనే వస్తున్నారు.
హుహ్ హ్ ఒక్కడు కూడా ఫోన్ చెయ్యట్లేదా.
హ్ ఇవాళ కాదు రంజాన్కు ఒకరోజు ముందు ఫోన్ చేస్తారు.
పండక్కు పిలవమా
హ
చందాకా
హ
కొన్నిసార్ వచ్చినట్టున్నారుగద్దరు
కొన్నిసారి వచ్చారు ఇద్దరు నేనే తీసుకుచ్చ నేనే దంగా ఈసారి నేను అసలు పిలను తీసన్నాను
అ
పంండాల గెళ పిల్లవాల బతుడలుకి పిలలే
హ అంతతే అతే
జై మహం పెట్టు పోయి అత్రదు
అ అంతే
కది
సన్నా
ఏం చేస్తున్నారు మీరు
నేను ఏమి చెయ్యట్లేదు అంత చెయ్యాలి
ఇం కోరి చేస్తున్నారు ఇప్పుడు
మా అబ్బాయి ఎక్స తెస్తే వండాలి
అ
మా అబ్బాయి ఎక్స్ తీసుకొస్తే వంట చేయాలి
ఇప్ప అంత పిలానింగ
హ
హ
కాటి
ఏం చేస్తున్నారు మీరు
మేమేం చేస్తాన్నా ఎప్పుడుదాకా ఫోన్లు మాట్లాడాం ఇప్పుడు కూడా అదే పని చేేస్తున్నాము
డబ్బులు ఎవరికి ఈజీగా రావు
కష్టపడాలి కష్టపడింది పడింది పడకపోతే ఫలం దొరకదు కష్టపడక పోతే ఫలం దొరకదు అంటున్నా ఉ టైమ్ంచ నక్ష్రే
మంచి మాటలు బాగా చెప్తున్నారు మీరు
నేనంతే అలాగే చెప్తాను ఎప్పుడు టైం చేడు టైమ్ చూడు ఇంకా ఎన్ని నిమిషాలు ఉందవు
హ
స్క్రీన్ స్క్రీన్ ఆఫ్ అయిపోయింది నాది నీది దాంట్లో టైం ఉందా ఇంకా
టైం ఇంకా ఐదు నిమిషాలుంది
ఓ ఈ టైం ఎందుకో ఎంత స్లోగా వెళ్ళద్ది ఇప్పుడు ఈ టైం ఎందుకునో ఇంత స్లో
ఆ మావలు గా అయితే తొందర తొందర ఎమ్మట్ ఎమ్మటే తొందర తొందర తొందర ఎమ్మటే అపోయిది
అయి పోయితే అవును
ఇప్పుడు అట్ల
హుమ్ అదే సంగతి ఎగ్జామ్ క అప్లై చేసావా అయిపోయిందా అప్లై చెస్
ఆ
ఎగ్జామ్ అప్లై చేసి అయిపోయిందా అంట
ఎప్పుడో టైం కూడా అయిపోయింది టైం ఇవ్వలాడుతోనే లాస్ట్
ఆ అవి హాల్ టికెట్లు ఎప్పుడొస్తాయి
ఏప్రిల్ లో ఇరవై ఎనిమిదవ తారీఖు
అబ్బో ఇంకా నెల ఉంది గా
చాలా టైం ఉంది
ఉమ్
హుమ్
ఇంకేం చేస్తున్నారు మీ ఊరి ల హలీం తిన్నారా మీరు
ఈ సంవత్సరం ఇంకా తినలేదు
అదే అండి ఎప్పుడు తింటున్నారు
మా అబ్బాయిని తమ్మంటే తేవట్లేదు రేపన్నా తెప్పించుకోవాలి
రేట్ ఎక్కువగా అందుకు తవట్లేదు అనుకుంటా
ఊహు రోజు దొరకదు కదా ఎప్పుడైనా ఒకసారిేగా సంవత్సరానికి ఒకసారన్నా ఒక రెండు వందలు పెట్టీ
ఎంత టైట్ లో ఉన్నాడో ఏంటో పాాపం
డబ్బులి ఇస్తాను తీసుకురమ్మన్నా తీసుకురాట్లేదు అదే సంగతి ఇంకేం మరి
హలో
హలో
వినబడుతుందా ఇంకా మూడు నిమిషాలు ఉంది
అబ్బో ఏ మాత సంగతీ అదే సంగతేం
హమ్
అమ్మాది ఏం సినిమాలకు వెళ్ళట్లేదా
అ
సినిమాలు ఏమి వెళ్ళట్లేదా అంటా
సినిమాలకి ఏం వెళ్తాం టికెట్ రేట్లు పెంచేస్తే
ఆ
ఆ సినిమాకి వెళ్ళే బదులు వారం రోజులు ఇంట్లో బియ్యం కొనుక్కొని కూరలు కొనుక్కొని తినొచ్చు
అబ్బో అబ్బో చాలా పెద్ద రియలైజేషన్ అయ్యంది
అ
చాలా పెద్ద రియలైజేషన్ అయ్యిందే అం
హమ్ అందుకే సినిమాల కేలడమే ఎపుడూ మానేస
హమ్ ఇందాక మా ఇంటికి మా పక్కన ఉండేళ్ళనోళ్ళు వచ్చారు
కట్ అవుతుంది మళ్ళీ చెప్పండి
ఇందాక మా ఇంటికి మా పక్క నుండి వెళ్ళా
ఆ ఆాహా
వాళ్ళ అబ్బాయికి ఆ పెద్ద ఊర్లో జాబ్ వచ్చిందట ఏదు వశన్నటే అక్కడ ఉంట న్నాడంట కాలేజ్ లోనే వచ్
న్నాారంట
ఏమో అడిగితే బాగోదేమోనని అడగలేదు
ప్యాకేజ్ ఎంత అని ఆడగడమే
గుర్తు రాలేదు ముందుడగడానికి
హమ్
ఏదో చిన్నది వచ్చింది అని చెప్పింది అమే మళ్ళీ అడిగితేామ అనుకుంటుందో అని
వాయిస్ బ్రేక్ అవుతుంది మళ్ళీ చెప్పండి
ఏదో చిన్న ఉద్యోగమే వచ్చింది హాస్టల్ లో ఉం తూనాడు
హమ్
అ ప అక్కడే ఉంటున్నారు హాస్టల్లో అందుకని ఉపవాసం ఉండట్లేదు హాస్టల్లో ఉంటే కుదరదు కదా అని చెప్పింది
స మళ్ళీ కట్టయింది మళ్ళీ చెప్పండి
వాళ్ళ అబ్బాయి హాస్టల్లో ఉంట్నాడంట
మ్మ్ హ్మ్
అందుకని ఉపవాసం ఉండట్లేదంట
మ్మ్ హ్మ్
మ్మ్
మ్మ్ హ్మ్ పోన్లేండి
ఆ అదే సంగతి
ఇంకా ఇంకొక నిమిషం ఉంది
మ్మ్ ఓ మ్మ్ ఇంకా నువ్వు తినలేదా హాలీమింక హలో
హలో
హలీమ్ తినలేదా అంటున్నా
హలీమా లేదు సరే ఆ ఉంటానయితే
సరే బాయ్